హలో
హలో హాహు ఎక్కడ చెప్పిన నేను మినిమం మాక్సిమం నెంబర్స్కి ప్రోగ్రామ్ రాసిచ్చేసి చెప్పినను పోతుంది ఆ టెరెస్ మీద ఇ వాడి వెళ్ళలిపోయిది నా ప్లేస్ నువ్వు ఎందుకు వచ్చినావంటే నేను సరే వెళ్ళలిపోతా ప్రోగ్రాం రాసి నాకు అంటుంది
ఉహు అప్పటికి ఇంకా నమ్మకం లేదు కోపం వాడి కాపిల్ల పైన
ఆ చాలా కోపమే మళ్ళ వచ్చి ఏం చేస్తాడు హండ్రెడ్ లైన్స్ ఆఫ్ కోర్ట్ టూ మినిట్స్ లో త్రీ మినిట్స్ లో రాస్తా ఉంటాడు అది అనుంటుంది ఇంసేపు మేము చూస్త వస్త వేరే బుక్ లో ఫైవ్ సిక్స్ లైన్స్ లోనే ఉంది ఆ కోడ్ ఇతను ఎందుకు ఇంత లైన్స్ రాస్తా మనసులో అనుకుంటూ ఉంటుందనమాట
ఆ అవును కదా మినిమమ్ మక్సిం అంటే అయిపోతుంది కదా మ టూ త్రీ లైన్స్ లో
ఆ అయిపోతుంది మల్ల సరే పెన్ డ్రైవ్ ఇవ్వ అంటాడు పెన్ డ్రైవ్ కి ఆ కోంని ఎక్కించి ఇస్తాడు పోయియి వాళ్ళ ఫ్రెండ్స్ ముందు చూడండి హండ్రెడ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాడు తనకి ఇది అదిని చెప్తే ఆ పెన్ డ్రైవ్ పెడతుది ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న కోడ ఏమంటే అది వైరస్ అనమాట
అయ్యయ్యో
ఆ వైరస్ ఎవ్వరు తీలేరు తెలుసా ఆ పాపం ఎక్కడెక్కడో చూపిస్తాది ఆ లాప్టాప్ ని అందరు వచ్చి ఎవరు ఇలా వైరస్ మీకి ఇచ్చారంటే మా క్లాస్మేట్ అంటే ఆ క్లాస్మేట్ ని తీసుకురా అంటారు అక్కడ ఉండే వాళ్ళంతా
ఉమ్
అంటే ఆ ఒక రిప్ పేర్ సెంటర్ ఉంటది కదా ఆ క్లాస్ మేట్ ఎవరు అంటే ఆ క్లాస్మేట్ ఎవరో నాకు మంచిగా తెలిసింటే ఆ వైరస్ ఎందుకు ఎక్కిస్తాడలే అనుకుని అమ్మా ఎతుకొని వచ్చేస్తుంది పాపం
ఉహ్
తన వైరస్ క్లియర్ చేయాలనిపిస్తుంది తన వల్ల కాదు లాస్ట్ కి
వాడ నడు గుతుంది
అడుగుతుంది కానీ తీయడు
ఉమ్
తీయడు మళ్ళ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి ఇస్తాడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తనకి ఇస్తారన్నమాట ఉమ్ కానీ తనే ఏమనుకుంటుంది వాళ్ళ ఫ్రెండే ఇచ్చినాడేమో ఇది అనుకు ఉంటుంది కానీ చాలా రోజుల తర్వాత తె స్తున్నది వానీ పేరు వచ్చేసి హీరో పేరు లీషన్
ఉహు వీళ్ళ పేర్లు వీలవన్నీ బలే ఉంటాయి కామెడీగా
హీరోయిన్ పేరు ఏం పేరుఅబ్బా మర్చి పోయినా నా
కాదు నువ్వు ఎప్పుడు చూసినవమ్మా ఇది
ఇదే రీసెంట్ గా ఎగ్జామ్ అయిపోతానట్టే వన్ వీక్ పట్టింది థర్టీ సిక్స్ ఎపిసోడ్స్
ఆహా
ఊ నిజంగా చాలా మంత్స్ అయిపోయింది ఇది చైనీస్ డ్రామా కదా ఓకే థర్టీ మినిట్స్ ఉంటుంది అదే కొరియన్ డ్రామా అయితే ఎపిసోడ్స్ తక్కువ ఉంటాయి హావ మినిట్స్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కటి వన్ వన్ అవర్ ఉంటుంది
ఓ
ఉ ఒకటి ఇంకోటి మా కొరియన్ డ్రామా ఇప్పుడే రీసెంట్ గా చూసినా అది వచ్చేసి ఫిషెస్ కుడ్కిల్ అనేసి
ఉ
తో ఇష్ట ఇది నీ ఇష్టం హలో అట్ ఏమంటే ఒక యాప్ అనమాట ఒక యాప్ ఉంటుంది
దేంట్లో
గిరిఓ అదొ ఒక ఆప్ ఆ అప్ లోకి పోయి నువ్వు వేమన్నా కోరిక కోరిక కోరితే అది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో జరిగిపోతుంది
ఆ
ఉ మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ కి నువ్వు చచ్చిపోతావ్
ఆ హ
ఇది స్టోరి ఆసలు ఆర్ యాప్ ఏమి అదేమి అదంతా కనుక్కొని అదంతా ఆ స్టోరీ మొత్తం పాపం దాంట్లో ఫైవ్ మెంబెర్స్ ఫ్రెండ్స్ ఆ ఫైవ్ మెంబర్స్ లో టూ మెంబర్
ఉ హు
దీని వల్ల ఆ గిరిగో యాప్ వల్ల ఆ గిరిగో యాప్
లేదు సినిమా కి పోదాం అని ఊ
కానీ రియల్ గా రియల్ గా చనిపోంలే
ఉ
ఉ హు
బోళ్ల సౌండ్
బాగుంటుంది అది కూడా
ఆహా
ఉ లై లైటర్ అం ప్రిన్సెస్ నువ్ చూడు బాగుంటంది ఇంత బాగా పిలుస్తాడు తెలుసా హీరో హీరోయిన్ ని మేరా ప్రిన్సెస్
ఉ
నన్ను ప్రిన్సెస్ అని పిలిచొద్దంటే ఇంక సర ఏమని పిలిచాలో చెప్పు అంటాడు వాడు
ఉ
ఎందుకు ప్రిన్సెస్ అని పిలిస్తన్నాడంటే తను వాళ్ళ ఇంట్లో ప్రిన్సెస్ లా ఉంటంది కాబట్టి ప్రిన్సెస్ ప్రిన్సెస్ అంటాడు
ఉ హు
మీరా ప్రిన్సెస్
అంటే నువ్వు కిందికి చేసిన్ కాబట్టి అంటే ఊ ఉ
తెలుగులో అయితే ఇంకా బాగుండు అనిపించింది నాకు అనిపించింది మిస్ అవుతాం కదా అంటే కొన్ని కొన్ని
మనలాంటి ఓళ్లే ఇట్లాంటివి తెలుగులో డబ్బింగ్ చేసేదానికి మన ఇట్ల
ఆ అవునవును చాలా వెయిటింగ్ ఒకవేళ అది తెలుగులో ఓపెన్ అయ్ తెలుగులో వస్తే ఖచ్చితంగా చూస్తా దాని వల్ల నేను అంతా బాగుంది
కాదు ఇది ధీ ఇట్లాంటి వాడికి ఒక మనకి ఒక జాబ్ ఇచ్చేస్తే సరిపోతుంది అట్లాంటివి చూసి ఆ లాంగ్వేజ్ లో మనమే వాటికి తెలుగులో డబ్బింగ్ చెప్తే మనలాంటి వాళ్ళు ఎంత మంది చూస్తారు అని అనిపిస్తారు ఒక్కొక్కసారి నాకు
కరెక్టే ఇంత మంది చూస్ త్తారు చెప్ కానీ చాలా వరకు డబ్బింగ్ చేస్తారు డ్రామాస్ ని అన్ని లాంగ్వేజ్ చ్ లో
మ్మ్ ఎక్కువ హిందీలోనే ఉంటుంది
ఇండియా మనకి అది నేషనల్ లాంగ్వేజ్ కదా అందుకని
మ్మ్ ఆ మరి తమిలు
ఆ మరి తమిళ అంటే ఏమబ్బా తమిళ ఇచ్చినారు అది దాన్ని ఆ తమిళ్ పీపుల్ ఎక్కువ చూసే వాళ్ళు ఉన్నారు ఏమైతే
మ్మ్ కొన్ని డ్రామాస్ కూడా కొరియన్ బి ఇ చైనీస్ వీటిలో డబ్బింగ్ లో ఉంటాయి రాక్కో అందుకేనేమో అంటే డబ్బింగ్ లో ఉంటాయంటే తమిలోళ్ళు వాళ్ళ దాంట్లో తీస్తారు
నే ఇప్పుడు నేను చెప్పేది చూడు మస్ట్ డేట్ ది ప్లే బాయ్ అని
మ్మ్
అది సేమ్ నాకు ఒక కొరియన్ అట్లా చూస్తన్న ఫీలింగ్ వచ్చింది మన ఇండియా వాళ్ళు ఇట్లా తీస్తారా అదే తమిలియన్స్ ఇట్లా తీస్తారా అనే దానికి పోయినా నేను
ఇప్పుడు అందరూ ఇన్స్పైర్ అవుతున్నారు వాటిని చూసి
మ్మ్
ఇంకోటి చెప్తి కదా ట్వింక్లింగ్ వాటర్ మిలాన్ అనేది అది కూడా బాగుంటుంది అది ఏమంటే ఫ్యూచర్ లోకి అంటే పాస్ట్ లో
ఆ
ఆ పాస్ట్ ఏమంటే అది వాళ్ళ డాడీ ఎప్పుడైతే వాని ఏజ్ లో ఉంటాడో అది
ఓహో
వాళ్లు డాడీకి ఒక యాక్సిడెంట్ అవుతుంది ఆ యాక్సిడెంట్ వల్ల వాళ్ళ డాడీకి మాటలు పోతాయన్నమాట అది జరగకుండా తను ఎంత చేయ్యాలనుకున్నా లాస్ట్కి జరిగిపోతుంది అది ఆపడానికి మ్మ్ ఆపడానికి ఫాస్ట్ లోకిపోతు తాడు లేదు తనకు తెలియకున్నానే పాస్ట్ లోకి పోతాడు పాస్ట్లకు పోయినా అ తెలుసుకునేది ఛానెల్ పెట్ రియలైజ్ అయితాడు లేట్ గా కాదు రియలైజ్ అవుతాడు కానీ కొత్తగా అనిపిచ్చింటింది
మ్మ్
మ్మ్ చానా వంగారి పర్సన్ ఫ్రెండ్షిప్ బాగుంటుంది ఇలాంటి సిరీస్లలో నాకు నచ్చేది అదే
ఊ
మా ఫ్రెండ్ చెప్పింది వాడు ఆ ట్వింక్లింగ్ వాటర్ మిలన్ లో. వన్ మంత్ లో ఒక బ్యాండ్ ని ఫామ్ చేస్తారు వాడదై ఆహా వైలైన్ అది అంటారు చూడు అది ఏమంటారు గిటారా గిటారే ఇంకోటి ఉంటుంది చూడుమై ఏంది అది దాని పేరు ఆ గిట్టారే అది ఆ ఆ ఊ ఆ గిటార్నీ ఎలా వాయించాలో హీరో వచ్చి హీరోయిన్ హీరో వాళ్ళ నాన్నక నేర్పిస్తాడు హీరో వచ్చి హీరో వాళ్ళ హీరో వాళ్ళ నాన్నకే నేర్పిస్తారంటద్. ఆ హానేర్చుకోనీ బ్యాండ్ ఫామ్ చేశి నేర్చుకొని ఎంత చేస్తారో అప్పుడు అనిపిస్తుంది ఏదైనా గట్టిగా అనుకుంటే చాలా టైం ఏం పట్టదు అని మనం అనుకోమంతే. చాలా గట్టిగ అనుకుంటాడు. అది అవుతుంది అందుకే బ్యాండ్ ఫామ్ చేయడం అంటే అంత ఈజీ నేన్ ఎవ్వడూ రాడు ముందరికి మళ్ళా బ్యాండ్ కి లీడర్ హిరోవాళ నాన్నే ఉండాలన అనుకుంటాడు కాబట్టీ అందరూ నువ్వు సరే గిటార్ వాయించి చూపీ అప్ ప్పుడు వీన్ని ఓకే అంటారు ఓకే అని అంటామ్ అంటారు అందుకని వాడు ఒక వార్ రంలో గిటార్ నేర్చుకోవడం నేర్చుకునేస్తాడు. గిటార్ నేర్చుకొనీ ఆ అంటే సినిమాల్నే కానీ ఏమో అనుకోలేం జరుగుతుందేమో రియల్ లైఫ్ గూడా తెలీదు
హ్ము
నేర్చుకొనీ చూపిస్తాడనమాట చూపించినాకా సరే అంటే వాళ్ళందరు షాక్ అయి తరు అది అంతా వారంలో జరిగింది గదా నువ్వే మా లీడర్ అనేసి. బాగుంటది కానీ కొంతవరకయినా పాస్ట్లు వాడు వెళ్ళడం వల్ల పాస్ట్ చేంజ్ అవుతుంది ఫ్యూచర్ లో కొంచెం వాళ్ళు ఉన్న స్టేట్ అనేది చాలా మారుత్ తుంది దాంట్లో వాళ్ళ మమ్మీని కూడా కలుస్తాడు.
దాంట్లో వాళ్ళ మమ్మీ ఇప్పుడు ప్రెజెంట్ లో చనిపోయిందా.
లేదు లేదు బతికే ఉంటుంది కానీ వాళ్ళ మమ్మీ అనాదా అని చెప్పింటుందనమాట హీరో కి కానీ పాస్ట్ లో చూస్ తే వాళ్ళ మమ్మీకి పెద్ద ఫ్యామిలీనే ఉంటుంది.
ఊహు
హ్ము కానీ ఎందుకు అట్ల చెప్పిందని తనకీ ఆ ఫ్యామిలీలో ఎవరు వాల్యూ ఇవ్వరు అనమాట వాళ్ళ సొంత మమ్మీ ఉండదూ ఆ వేరే మదర్ ఉం టార్ ఆమె బాగా చూసుకోదు.
ఇంగ ఇట్లాంటివి ఎక్కువుల్లయ్ వాటిల్లో
హ్ము ఇంకా వాళ్ళ డాడీ ముందర మంచిగా చూసుకుంటుందీ. వాళ్ళ డాడీ బిజినెస్ ట్రిప్స్ అనేసి చానా వరకు బయటే ఉంటాడు కాబట్టి వాళ్ళ మమ్మీ మంచిగ చూసుకోద్.
ఆహా
ఆమెకీ చిన్నప్పటి నుంచీ మాట్లాడడం రాదు వాళ్ళ మమ్మీకి హీరోకి మధ్ ధ్యలో పోతుందీ వాయిసు తనకి చిన్నప్పటి నుం చీ రాదు కానీ ఆ మా సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటా అంటే నేర్చుకొని కుండా అడ్డు పడుతుంది అనమాట వాళ్ళ మదర్.
ఆహా
వాళ్ళ సొంత మదర్ నేర్పిస్తా ఉంటుంది కానీ ఈ మదర్ స్టాప్ చేపించేసింది ఉ నేర్చుకుంటే తనకి వాళ్ళ డాడీకి చెప్పేస్తుంది కదా ఆమె ఎలా ట్రీట్ చేస్తఉంది అనేసి అట్లా వాళ్ళిద్దరం వాళ్ళ బలే ఉంటుంది అది కూడా చాల బాగుంటుంది అది కూడా చు ట్విక్లింగ్ వాటర్ మిలన్
సరే నాకు పేర్లు గుర్తుండవు మళ్ళీ నేను అడుగుతా నిన్ను ప్రెజెంట్ అయితే
ఈ ట్వింక్లింగ్ వాటర్ మిలాన్ తెలుగులో కూడా ఉంది
అవునా అయన ఫస్ట్ టైన్ లైట్ పెద్దది చూస్తా లైక్ హదే ప్రిన్సెస్ ఉ ఉ
నిజం దాంట్లో నేను హీరో ని ఎంత అడ్మైర్ చేసినానో హీరోయిన్ కూడా అంతే అడ్మైర్ చేసా ఎందుకంటే ప్రతి సెకండ్ దాని గురించి ఆలోచిస్తుంది ప్రతి సెకండ్ లాప్ టాప్ అప్పుడు చెయ్యడని
నమ్ముతుంది నేను నీకు చెప్పా చూడు అది కూడా దాంట్లో నాకు ఫస్ట్ హీరోయిన్ నచ్చింది మళ్ళీ హీరోన్ నచ్చాడు మళ్ళీ ఇద్దరు నచ్చినారు
తన అంటే హీరో కొన్నంత ఆరగన్స్ కి అందరూ వాడు చెడ్డడు అనుకుంటాడునమాట కానీ తన ఒక్కటే తనకి మంచితనం ఉంది తను ఎమోషన్ ని ఫీల్ అవుతాడు తను ఏది చేయనా ఆ రోజుకి చేస్తాన్నాడు మనకి అది తను అంటే తను ఇంది పొగరుగా ఏం చెయట్లేదు తను ఉండడమే అ ఇట్లా అంతా అర్థం చేసుకోవడంలో చనా బాగా అనిపించింది మనకి అంటే తనకి ఇట్లా ఎవరు టచ్ కాలేదు కాబట్టి మేబి అట్లా అయి ఉండొచ్చేమో కాని ఒకవేళ ఒకరు ఏదమైనా నా దగ్గరకి వస్తే వాళ్ళ కోసం ఏదైనా చేస్తేడు అతను
ఉ
ఊ
ఇంతవరకు ఎవరు లేరు కాబట్టి వాడను
అట్లా అనిపించోచ్చు కానీ వాళ్ళ వాని ఫస్ట్ చనా ఘోరంగా ఉంటుంది అనమాట చనాా ఘోరంగా ఉంటుంది వాళ్ళ మమ్మీ చనిపోతుంది వాళ్ళ డాడీ చనిపోతాడు వాళ్ళ అక్క మ్యారేజ్ అంటే వాళ్ళ అక్క వాడు ఏమంటాడంటే వాళ్ళ డాడీకి ప్రామిస్ చేశాడు అనుకుంట అ అక్క ని అమ్మని మంచిగా చూసుకుంటా అనేసి కానీ వాళ్ళ మమ్మీ ఒక క్యాన్సర్ వల్ల ఏదైని వల్ల చనిపోతుంది ఈ ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు లేదు కాబట్టి మళ్ళా వాళ్ళక్క వచ్చేసి ఆ కోపం మళ్ళా వాళ్ళక్క ఏమి అంటే ఏ అంటే మంచివానికి కాకుండా చెడ్డవానికి పెళ్ళి చేసేసాను అది ఒక బాధ ఉంటుంది వానికి
అవునా
వాళ్ళ అక్కను కూడా చనా రోజులు కలవాడు తెలుసా వాడు ఎప్పుడైతే సక్సెస్ అవుతాడో ఆ తర్వాత వాళ్ళ అక్కనే కలుస్తాడు వాళ్ళ అక్కని కూడా మ్యానిప్లేడ్ చేసింటాడు నువ్వు అమ్మ చనిపోడానికి నువ్వే కారణం అన్నట్టు ఎందుకంటే వాడు దూరం అవ్వాలనుకుంటాడు వాళ్ళ అక్కకి ఎందుకంటే మళ్ళ మా అక్క మా అక్కకి నా వల్ల సమస్యలు అయితాయి అని ఉ అంటే మా అక్క నన్నీ చూసుక్కోడానిక్కుడ ఊ డబ్బులు ఖర్చు పె